హలో హాయ్ ర బావున్నావర
హ్మ్ బావున్నక్క బావున్నావా నువ్వు
ఆ వస్సినట్ట
ఏం లేదు అసలు ఇప్పుడే చదువుకొనికి క్లాస్ అయిపోయింది ఇంతకుముందు మళ్ళే తినేసి వచ్చినా తిని మళ్ళీ చదువుకుందాము అని
అవున్ ఉన్నావ్ ఎందో చేసుకుందంరా
నాకే మొన్న ఉగాది ఆ ఉగాది ఊరికే నిన్న ఒక టూ డేస్ ఉన్న అయ్యో ఉగాది రోజు అంటే ఇ చెడ్ రుచుల సమ్మెలన ఉంటది గద అమ్మమ్మ ఎసింది ఉగాది పచ్చడి మాకు చాలా ఇష్ ఈ సారి కొంచెం పనీ పోవడం వల్ల ఏమా పిండి వంటలు అలా ఎయ్యరు ఉగాది పచ్చడి ఏ వచ్చేసరికి చేపించలేంటావా ఇప్పుడు మన లైఫ్ లో ఎన్ని అయితే మిచ్ హ్యాపీనెస్ సాడ్ డేస్ ఉంటాయి కదా
అవునాన్
నేనేట్లని కులం పులుపు చేదు తీయాగా ఇట్లా అన్నీ మామిడికాయ హ ఇది వేప పువ్వు చింతపండు బెల్లం ఇలా ఎసి చేసిందంట ఉగాది పచ్చడి మీరు ఎలా చేస్తున్నారు
మ్ మేమా ఆ పొద్దున్న లెచి ఉడ్ చల్లని ముగ్గేసుకొని ఇల్లంత కడుక్కున్నునం కడుకున్నా తర్వ త ఆ ఇటు అ ఇటు బచ్చల్ చేతానికి పప్పు నానా బెట్టిన పప్పు నానబెట్టి అది ఉడుకుతం అంటే బెల్లం నానబెట్ బెల్లం నాలాగొట్టి అది మిక్సీ పట్టినా పట్టి ఇగ మ్ పూజ చేసినం పూజ చేసిన త్యత్రికి ఇక బచ్చాలు గోధుమ పిండి నానబెట్టుకున్నాం నానబెట్టుకుని కొద్దిసేపు ఉంచుకుంన్నాం యా ఒ చ్చమ్మ తీసుకొని దానికి పసుపు కుంకుమా రాసి కంకణం కాటం
మ్ అవును కంకణం గట్టుకుంటారు కదా
కాకణం గడుతు దదు చింత పండు నానబెట్టి పుల్సు బోసి ఆ ఉప్పు కారం మిరియాల మిరియాల పొడి బెల్ల కొబ్బరికాయ మామిడికాయ ఆ అవన్నీ ఏస్ అయిపోయిన తర్వాతకి ఏవో దేవుడి దగ్గర ఇగ భచ్చాలు స్టార్ట్ చేసినం ఇగ నేనైతే దేవుడి దగ్గర వెట్టిన
ఊ అవును దేవుని దగ్గర ఒకటి ప్రసాదం లాగా
ఆ మళ్ళ ఆ ఆ పచ్చడ కూడా దేవుడి దగ్గరనే పెట్టినాం అన్నీ పచ్చడ పెట్టిన తర్వాతకి హా కొంచెం ఆరబోసిన తర్వాతకి మేం తాగినం మేం తాగినతర్వాతకి వంట ప్రిపేర్ చేయాలి
ఉమ్మ్ గ
వంట ప్రిపరేషన్ ఇంగ బాగారైస్ వేసినం చికెన్ వండినం హ్మ్మ్
ఇక ఎప్పడికి ఇట్లనె కా
ఆ
ఎప్పడికి ఇట్లనే అక్క మనము
ఆ ఎప్పటికి పని కాదురా మనకైతే
అదే కదా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటనే ఉంటది అమ్మ పండగస్తేనైతే ఇగ పనే తీరదు ఆరోజు ఐతే దాదాపు ట్వెల్ వన్ అయిందక్క అన్ని వంటయ్యి చేసి తినేసరికి పూజ అన్ని అయ్యేసరికి
అవును వంటయేసరికి లేట్ అయితది పూజలు ప్రసాదాలు చేసేసరికి ఒకటి ఆ అదైతే రెండు అయిద్ది నువు తినేసరికి నువ్వు అయితే
ఆ
వంట చేసేసరికి చిన్నగా లేట్ అయింది. ఇకా పూరీలైనా చేసాం. పూరీల్ చేస్
మా ఆ అదే కట్టయిందక్క ఇంకుంద ఒక్కటయింది ఆరోజు ఒక్కటయిందక్క వెయ్యి రూపాలు
ఆహా ఒక్కటైందా ఇగ మాకు ఇగ మాకు రెండు అయింది ఇగ తిని ఇగ మళ్ళా అయన్ని తినేసరికి బోల్లు తోముకోవాలి బోళ్లు తోమి బోళ్ళు కొంచెం రెస్ట్ తీసుకునే తర్వాతకి మళ్ళీ సాయంత్రం మొద పని మొదలు పెట్టాలి.
ఆ
మళ్ళ పని మొదలు పెట్టేసరికి ఇగ టీ పెట్టుకున్నాగా టీ అందరికీ పోయాలి మళ్ళ పని పనే సరి తుంది ఇగ మనకి పండగయితే ఏం లేదు ఉత్తప్పుడే మంచి చిరు మంచిగుంటాం కదా
అవును అప్పుడు కొంచం పనన్న తగ్గుతది
ఆ పని గాంగనే కూర్చుంటాం కొసేప్ పోయినా కానీ మనకైతే పనే కాదు తీరనే తీరదు పని మళ్ళి ఇంకా శ్రీరామనవమి చేస్తుంది ఇంకా మీరు వెళ్తారా ఆరోజ్ శ్రీరామన్నవి పెళ్ళికి
ఆ వెళ్దాం అక్క అక్కడ మాకు
ఆ వాయిసు వినబడుస్తాలేదు రా
కూ ఇక్కడ కొత్తకొండ దగ్గర వెళ్తాం అక్క
అవును
ఉ
అప్పుడు కూడా ఇల్లు కడుక్కోని దీపం పెట్టుకోని ఆ పెళ్లికి పోవాలి సీత రామంతంగా పొయ్యి ఇంట్లో కూడా వడపప్పు బెల్లం శారే చేస్తాం
హ్మ్మ్ అవును
అక్కడ కూడా పోతేయి అయిపోయినాక పెళ్ళిళ్ళు అయిపోయినా వెళ్ళ అయిపోయినాక వడపప్పు అదే బెల్లం చాక పోస్తారు మళ్ళీ ఉన్నాయ్ కూడ అ అన్న భోజనాలు కూడా పెడతారుమ్ మా అమ్ మీకు పెడతారా
ఆ పెడతరు అత్త పెడుతరు ఇగ బాగనే జరుగుతుంది శ్రీరామ నవమి
ఆ
దేవుని బానే జరుగుతదక్క శ్రీరామనవమికి ఊల్లో దేవుని కూడా ఊరేగింపు చేస్ స
ఆ ఆ ఒక ఓరి
తిన్నావ
బానే చేస్తరు శ్రీ రామనవమి గెటప్ నన్ దేవుడ
ఉ అవును ఈ అందుకనే శ్రీరామనవమి అనే కావచ్చు అసలు అవును మబ్బు ఉంటుంది అసలు వర్షం పడేలా
ఆ నిన్న వర్షం పడ్డది రా ఇట్ సైడు మీక్కడపడదా వర్షం
ఇంకా పడలేదు
ఏమో శ్రీరామనవమి ముందు వర్ పెళ్ళిళ్లు కూడా జరగవు మళ్ళి శ్రీరామనవమి అయిపోయినాక పెళ్లిళ్లు జరుగుతయ్
ఎందు చక్కలక్కయ్య
అంటే ష్ రా రాముని పెళ్లి ముందు జరగొద్దంట
అవునా
సీతకు వచ్చిన కష్టాలు వస్తయ అంటుర్రు
కానీ ఇప్పుడు అయితున్నాయి కదా అక్క మరి
ఏమో రాద అని అంటారు మన మన కూడా తెలియదు అనే వాళు అంటారు
ఆ
మేల ఏప్రిల్ మేల అయితే మస్తుంటయ్ పెళ్లిళ్లు
ఊహు అవును ఏప్రిల్ మేళ చానా ఉంటయి
పెళ్లిలు బానే
అప్పుడు కానీ ఈ ఎండలకి ఏం పోతాం అక్క అసలు
ఆ ఇంట్లో కూర్చొను బెట్టర్ తిన బెట్టరు
ఊ అంతే మళ్ల అక్కడికి పోయిన తర్వాత ఆమ్మో ఫుల్లు కొడుతున్నయ్ ఇంకేప్ ట్వల్ మంత్స్ బాగా కొడుతయ్
ఇంగో ఏప్రిల్ లో పాగో
ఇంకేం చేసినాం అక్క మరి ఈ రోజు వంట తిన్నర
ఈ రోజు టమాటా వండినం రా తిన్నం మీరు తిన్నార
ఊ తిన్నమక్క
ఇంకా
ఆలుగడ్డ టమాటో మాది కూడా టమాటా లేనిది వండుతలేరు ఓ
అసల్ టమాట లేంది ఒండనే ఒండట్లే ఇబ్బంది ఐతంది
ఇంగ అదే కదా అ ఏం టమాట దీన్నదో ఏమ్మో కానీ ఎండకలం కూడా టమాటా అంత ఈ పులుపు కూడా ఎక్కువ తినొద్దక్క ఇపుడు టమాటా ఇంకా ఇంట్లో పండినవి అయితే ఫుల్ పుల్లగా ఉంటాయి
ఇప్పుడు అవి రేట్ తక్కువ ఉన్నాయి తినబద్ది కాట్లేదు
ఊ అవును మళ్ళీ అంత ఈ ఎండకి వాటర్ సరిగ్గా పెట్టరు టేస్ట్ ఉండదు ఏంతెనా ఇపుడు టమాటా కి కానీ
ఊ టేస్ట్ ఉండవు ఏముండవు కూరయలా తినబుద్ది కట్లే ఏమన్నా తిందామ అంటే చార్ లేనిది తినబుద్ధి కాట్లే
అమ్మ అవును చార్ అయితే కొంచెం ఎండకాల ఇట్లా మంచిగా తినొచ్చు కానీ అది కూడా పులుపె కానీ పులుపు తక్కువ తినాలి ఈ ఎండాకాలం పులుపు వల్ల కడుపు పులో నొప్పి మంత అల్సర ఇట్లా గ్యాస్కి ఏదో ఒక ప్రాబ్లమ్
ఊ అవును
ఇప్పుడు మరి ఎండ కొడుతుందా వర్షం పడుతుందా
ఉమ్ సరె ఇష్టం రా ఆ ఏం రా
ఎండ గొడుతుంద వర్షం పడుతుంద మీ ఈ సైడు
ఇంక ఎండ గొడుతాంది రా
నిన్నెత్తే కొంతెం గాలిదుమ్మొచ్చి మొబ్బు మొబ్బు జేసింది
అవున
ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎండ పడుతుంది
అవుట్ నా
ఐతే శ్రీరామనవమికి ఇతే వెళ్తావా అయ్యా గుడికి
ఉ వెళ్తన్నట్టు
ఉ మేం కూడా ఎళ్ళాలిగా
ఉ అవును వెళ్ళాలి గదా తప్పదు గద ఇగ పండగ అన్న తర్వాత ఇల్లు పండగ అన్న తర్వాత నే ఉదర్శించుకోవడం చాలా పెద్దది
ఊ అవును
ఎప్ ఎప్పుడైతుంది అక్క శ్రీరామనవమి
ఊ ఏంట్రా
ఎప్పుడైతుంది శ్రీరామనవమి
శ్రీరామనవమి శుక్రవారం అయితాంది రా
ఈ ఫ్రైడేనా
ఊ ఆ ఫ్రైడే మంచిదే గద శ్రీరామనవమి చెయ్ రా చిగ
ఉ సరే
ఒకే ర థాంక్
అంటున్నక్క